బావునార మేడం
ఆ బాగున్నామ్ సార్ మీరు బాగున్నారా
ఆ బాగున్నా మేడం ఏం చేస్తురు మేడం
ఏ ఏం లేదు సార్ ఖాళీగానే ఉన్నాం
నేను ఎప్పుడో బయటికి వెళ్ళాను మేడంమా నేను ఇప్పుడు ఊర్లోనే ఉన్నా మేడం ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఊరికోచ్చారు వాళ్ళ పాపది అంటే మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పాప పెళ్లి అయితే ఆ అంత అయిపోయింది పెళ్లి చేశారు అ ఇలా హైదరాబాద్కి వెళ్తున్నారు వాళ్ళు హైదరాబాద్ అంటే ఇక్కడ ఉండేది వాళ్ళ ప్రాఫర్ కానీ హైదరాబాద్ కి బతకడం కోసం హైదరాబాద్ వెళ్ళారనమాట ఫ్యామిలీ వాళ్ళు ఐదుగురు ఆ వాళ్ళు ఐదుగురు ఉంటారు ఫ్యామిలీ అయితే ఇగ వాళ్ళ ఆయన ఒక్కడే సంపాదిస్తే సరిపోవడం లేదనేసి ఐదుగురు అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి భార్య భర్తలు ఇక ఇక్కడ ఉంటే మన జీవనం నడ అంటే ఆ ఆదాయం సరిపోవట్లేదు అనే ఉద్దేశంలో ఆ
ఇక్కడ ఉంటే ఆదాయం ఆ ఎక్కువ సరిపోవట్లేదు డబ్బులు అనేసి చాలా మంది బ తుకుదరువు కోసము పట్టణాలకి ఇట్లా హైదరాబాద్ కనీ హన్మకొండ ఇట్లా అయితే ఇట్లా పోతారు చాలా మంది
అదే అదే మేడం ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు మేడం ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి ముగ్గురిని పోషించడానికి కావాలి వాళ్ళ చదువులకి కావాలి పెద్దమ్మాయికి మ్యారేజ్ ఆమెకు సంపాదించారు ఇప్పుడు ఆమెకు మ్యారేజ్ చేసారు పెద్దమ్మాయికి ఆ అప్పు ఉంది ఆమ ఆప్పును తీర్చాలి ఆప్పును తీర్చాలి ప్లస్ దానికి వడ్డీ కట్టాలి వీళ్ళ పోషణ చూడాలి మళ్ళా వీళ్ళిద్దరికి చదువు చెపియాలి ఇందు ఇందులోనే రోగాలు నొప్పులు ఇవి ఉంటాయి ఎట్లా బతికేది పల్లెటూ లో అనేసి ఇక తట్టుకోలేక వీళ్ళకి పొలాలు వ్యవసాయం అంటూ కూడా ఏమి లేదు స్థిరచరాస్తులు ఇల్లు అదేమో ఉండే వాళ్ళ అవి కూడా లేవనేసేసి ఇక మేము ఎలా బతకాలి ఏంటి అనేసి మేము ఉండలేమ్ ఈ ఊళ్ళ అనేసి ఏళ్ళిపోయారు ఏళ్ళి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాటిపోయింది మ ఇప్పుడు వాళ్ళు కొంచెం సెట్ అయ్యారు ఆ పోయినప్పుడు ఆ బాబు నే టాయనే చిన్న పిల్లాడే ఇప్పుడు ఆయన పోయినాక అక్కడనే చదువుకున్నారు ఆడ కొంచెం ఏవో కోర్సెస్ నేర్చుకు న్నరు టెలికాలర్ నో ఏదో దాంట్లో వర్క్ చేస్తున్నాడు ఆయనకొక ఇరవై ముప్పై వేలు వస్తయి వాళ్ళ చిన్న పాపకు గూడా ఏదో వర్క్ చేస్తుంది ఆమెకు ఒక పదిహేను ఇరవై వేలు వస్తయి
ఇగ పిల్లల చదువుల కోసము అయినా గూడా ఇప్పుడు చాలా మంది సిటీకే యెళ్తారు సార్
ఆ పల్లెటూళ్లో ఉంటున్నాం ఏందంటే అంటే మా హెల్త్ పరంగా
పల్లెటూరే బెటర్ సార్ హెల్త్ పరంగా అయితే ఈ సిటీలో ఏముంది సార్ అన్ని కల్తీ తీ అన్ని కల్తీ యెసారు పాలు కాంచి ప్రతి ఒక్కటి ఇట్లా అవి ఎట్లా తయారు జేస్తారో ఎక్కనుంచి వస్తయో ఏమో తెలియదు అదే పల్లెటూళ్లలో అయితే మంచిగా స స్వచ్ఛమైన బర్రె పాలు దొరుకుతయి మన దగ్గర పండించు కు న్నయి పేరట్లనో లేకపోతే బావి దగ్గరనో పండించుకున్న పంటలు కూరగాయలు ప్రతి ఒక్కటి అట్లా మనకు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర పండించిన వాళ్ళ దగ్గరైనా స్వయంగా తీసుకొని కొనుక్కుంటాం గానీ ఇక్కడ ఎట్లనో తెల్ వద్
ఆ అవును మేడం ఇప్పుడు సిటీలలో ఎలా ఉందంటే మొన్న రంజాన్ వచ్చింది రంజాన్ కు హలీం తయారు జేస్తరు ఆ హలీం లో వాడే మాంసం ఏంటిదో ఎవరికి తెలియదు చూస్తరా ఎవరన్నా ఆ రకరకా లుగా వస్తున్నాయి వార్తలు
అవును కుక్కదే కుక్ తీసుకొచ్చి కలిపి చేస్తారులే అన్నారు గాని అట్లా చేస్తే మరి నిజంగా వీళ్ళు బయటోళ్ళు చనిపో పోరా సార్
అది అంటే అది ఎలా తెలుస్తది మేడమ్ మనకి తూ వేరే వేరే ఏరియాలలో మనం అంటే ఇప్పుడు ఓన్లీ ఆ గొర్రె మాంసం అవి తింటారు ఓకే కాని వేరే ఏరియాలలో వాళ్ళు ప్రతిది తింటరు మనం తినంగాని వాళ్ళకి ఏం గాదు గదా మరి మరి అదే ఫార్ములా ఇక్కడ మన మనం ఎందుకు అప్లికేబుల్ గాగూడదు అట్లయితే వాళ్ళు నిజంగా చనిపోవాలిగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవన్ని
అవునుగా ఆ ఆ మొన్న రీసెంట్ గా పాలు గూడా కల్తీపాల వల్ల చాలా మందికి
రాజమండ్రిలో రాజమండ్రిలో ఏం జరిగిందంటే పాలు తక్కువైనాయంట వాడు ఏం చేస్తుండు అందులో ఆయిల్ ప్లస్ యూరియా ఇవన్నీ కలిపేసేసి ఆ మిల్క్ కొత్తగా తయారు చేసిండు అవి తాగడం వల్ల ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు స్పాట్ డెడ్ అయిరు కొంతమంది హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు గూడా కొంతమంది చనిపోయారట దాని మీద పెద్ద ఎంక్వయిరీ యే నడుస్తుంది
కానీ చిన్న పిల్లలు గూడా చిన్న చిన్న పిల్లలకు గూడా తాపిస్తరు గాని అట్లా చేసే అసలు కరెక్టే గాదు వాళ్ళకు పద్దతి అందుకే నాకు ఇట్లాంటి వచ్చినప్పుడు పల్లెటూరే బెటర్ అనిపిస్తది సార్
అది కరెక్టే మేడం కాకపోతే ఏంటంటే ఉన్న పల్లెటూరులో పోషణ భారం ఇలాంటి ఆర్థిక భారాలు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కా ప సిటీలకెళ్తారు కానీ సిటీలోనో అంటే కమ్యూనికేషన్ మంచిగా ఉంటుది ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా కొత్త కోర్సెస్ నేర్చకోవచ్చు కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు అలాంటివి సిటీలో బాగుంటాయి కానీ హెల్త్ పరంగా గానీ ఆరోగ్యం ప్లస్ పో మనం మంచిగా ఉండడానికి గాని మంచిగా మాట్లాడడం సంబంధాలు మంచిగా మాట్లాడడానికి
పల్లెటూరే బెటర్ సార్ అక్కడ ఎవరి ఇంటికి ఎవరు పోతారు సార్ ఒకళ ఇంటికి ఇంటిేం మట్ చచ్చిపోయినా వాళ్ళకిదైనా హెల్త్ బాగాలేకపోయినా కనీం తొంగి కూడా చూడరు అదే ప టూర్లలో అయితే లేవకుంన్నా కూడా వచ్చి లేతారు ఇంకా లేవ తెల్లరింక లేవలే ఏమ ఇల్చి లేపుతా సార్ పల్లెటూరు పల్లెటూరే పె మళ్ళీ ఇక్కడ మంచి చల్లని వాతావరణం చెట్లు అవి ఉంటయి కానీ అక్కడ ఒక చెట్టు కనిప ఒక పక్షిగా అనిపేసిీటీలా
ఇక ఏమయినా ఆ ఏసీలు ఆ ఫ్యాన్లు ఆ టీవీలకే అతుకుపోతారు
సార్ బయటికి పోతే మనకి ఎన్ని ఎన్ని ముచ్చంటాయి సార్ ఒక మన చెట్టు దగ్గర కూఊసుంటే ఒక పది మంది వచ్చి చూచంటారు వాళ్ళొక్కటి వాళ్ళొ ఒకటి మాట్లాడుత అంటే అన్ని తెలుస్తాయి అదే ఎక్కడన అయితే టీవీ ఫోను టీవీ ఫోను అంతే ఎవరింటికి ఒకరింటికి ఒకరుెలానే వెళ్లారు సార్ ఆ సెల్ సిటీ లైఫ్ ఓన్లీ దా ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం దాని హెల్త్ ప పరంగా అయినా మన అంటే కొంచెం దేనికైనానా ఆ పలెటూరే బెటర్ సార్
ఆ అదే అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక విషయం ఇక్కడ ఈ పల్లెటూరులో ఏదైనా విషయం ఈ మూల జరిగి టే ఆమూల తెలుతుంది ఆమూల నుంచి వాళ్ళు వచ్చి వచ్చి అడిగిపోతారు గరే పలానాకి ఇట్లా అయింది అడుగా ఎట్లాంద అని చూసిపోతుది ఆ పలానా అబ్బాయి ఇక్కడ ఇట్లా జాబ్ కొట్టిింది అంటే ఈ మూల ఉన్నాం తెళ్తుంది యా మూలకి ఉన్నా వాళ్ళ అబ్బాయిట కరెక్ట్ అయినట అని పోయి అడిగతుంది అదే సిటీ లై పట్ పక్కనోడు చచ్చిపోయిడు అంట తెల్లారి వాడుకి సేవం చేసే కూడా తెలవదు వాడు చచ్చిపోయిడి అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఇంట్లో అట్నే జరిగింది ఒక భర్త భార్య ఇద్దరు చనిపోయారంట చనిపోయి మూడు నాలుగు రోజు అయినా గానీ అది ఎవరికి తెలవలేదు పక్కన ఏదో స్మెల్ వస్తుందిని ఎంక్వరీ చేస్తే ఇట్ స్మెల్ వస్తుందని కంప్లైం చేస్త పోలీసు వాళ్ళచ్చ చూస్తే వాళ్ళిద్దరు సేవలు అయితే లేరు మూడు రోజులు అయిందంట వాళ్ళని పోస్ట్ మార్టం పంపించారు పోలీసు వాళ్ళు వచ్చి అంటే చూడండి మూడు రోజుల దాకా కూడా వాళ్ళు చనిపోయారని వాళ్ళు తెలదు ఓల్డ్ేజ్ పీపుల్ వాళ్ళు ఎట్లా చనిపోయారో తెలిదు సరే అది యాక్సిడెంటల్ గా ఏదనా తర్వాత విషయం చనిపోయిన విషయం తెలవక మూడు రోజులకి వాసన వస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే తాళాలు బాగు కొట్టి రవడిపో వాళ్ళ చనిపోయారుచేసి వాళ్ళని పోస్ట్మార్టంకి పంపించారు మానవత్వ విలువలు అవిే ఉండవు మేడం సిటీ సిటీలో మానవతవలుసంబంధ బాంధ్యవయాలు అసలు ఇవేమిీ ఉండవు ఏమైనా సంపాదించినావా ఇంట్లోకి వచ్చినావా వండుకున్నావా తిన్నావా మన డ్యూటీ మనం చేసుకున్నావా ఇదే ఉంటది
అదే పల్లెటూ పల్లెటూళ్లలో అయితే కొంచెం ఏదనా డబ్బులు క ఇప్పుడు సమయానికి ఏైనా హాస్పిటల్ క అయినా డబ్బు డబ్బులు కచ్చితంగా ఇప్పుడు అవసరం పడ్డాయి అంటే పక్క ఉన్నళ్ళు ఇట్లా ఇస్తారు కదా సార్ దానికి కూడా కొంచెం బెటరే సార్ పల్లెటూరు ఇట్లా దేనికైనా కూడా ఏదైనా ఆపద వచ్చినా సాపద వచ్చినా కూడా మంచి ఏదనా ఇంట్లో ఫంక్షన్ జరిగినా కూడా పది మంది ఇంటి పక్కన వాళ్ళందరుూ వస్తారు ఏదనా మనకి ఆరో ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఏమైందట అయ్యో అది అంటారు కానీ అక్కడ అసలు ఏమి ఉండే అసలు
అ అవును మేడం అవును ఎందుకంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇక్కడ ఏదైనా అయింది అనుకోండి ఇప్పుడు సిటీలో ఎద ఎవరికన్నా అద అయినానీ వాళ్ళు పలటూరుళ్లనే అడుగుతారుడబ్లుల అక్కడ ఎవడు ఉంటాడు వాడికి దోస్తు టు చుట్టాలుంటన్నారు మళ్ళ పల్లటూరుకి వచ్చ మననే అరే నా డబ్బులు కావాల నాకు ఆ వదిన బాలేదు లేకపోతే అమ్మకు బాాలలేదు నాకు డబ్బులు కొట్టరా అని ఇక్కడళ్లళ అడగాల్సిందే తప్ప మళ్ళా సిటీలో వాడు ఫ్రెండ్ ఉన్నాడు ఉన్నా చాలా తక్కువ మేడం ఇవ్వరు చాలా తక్కువ ఎందుకంటే సిటీలో కల్చర్ అలానే ఉంటది అక్కడ ఇన్కమ్ం అలానే ఉంటది ఎక్స్పెండిచర్ కూడా అలానే ఉంటుంది మేడం ప్రతిదిీ కొనుక్కో ఉంటది ఇప్పుడు మన పల్లెటూరు లో పరివేపాకు కావాలంటే గప కొట్టుకస్తాం బయటికి పోయినాకో బయటి పోయి అంటే ఆ పుల్ల్లో ఏదో పుల్లు వసుకొని త్తావు కరివేపాకు పట్కొని వస్తాం వచ్చేటప్పుడు ఏదన్నా ఎక్కడ మునగాకు గినగాకో దొరికిందంటే గోరెటాకు మునగాకు అన్నిట్లో కోసుకున్న ఏ ఇలా ఆదివారంట్ గరింటాకు పెట్టుకుందా ఉంటుంది మామివిడ అని తీసుకొాం మునగాకు పచ్చడి చేసు ఆాలపత్త చేయాలి పౌడర్ చేయి పొడి చేసుకుని తిన్నాము అనేసి అది తెచ్చుకుంటాం అన్నీ ఫ్రీగా వతాయి అట్లా వెయిట్ వస్తాయి అదే సిటీలో నువ్వు మునగాకు కొనుక్కోవాలి కరివేపాకు కొనుక్కోవాలి మునగాకు కొనుక్కోవాలా గోరెటాక అయితే కోళలు కొనుక్కోవాలా
హ
వా వాడికి వందర రెండంద మల రూపాయలువుతాయి బయకి పోస్తతే నువ్వు బయటకి పోతే మళ్ళ ప పోవడానికి ార్జి రావడానికి ఛార్జి
చషాజీ ఆ
పల్లెటల అే ఇక్కడి నుంచి మొదలు పెడితే అందరితోనే వా వాతో ఒక మాట వాతో ఒకటి మాట్లాడు ంట మాట్లాడుకుంట అ కిలోమటర్ నడిసిరా నకు అర్దే కాదు
అవును బా దాకా కూడా నడుచుకుంటేనే పోాయి సార్ రెండు కిలోమీటర్లైనా కూడా నాడుచుకుంటేనే పోతా స
పొలాల దగ్గరికి ఇట్లా అందరితో మాట్లాడుకుంటూ పోతే అదొక త్రిల్ ఫీల్ ఉంటంది అదే సిటీలో అైయితే అవేమి ఉండవు నువ్వు పోయినా ఇంటికాడ బండి ఎక్కినావు అంటే మళ్ళీ ఆఫస్కాడ దిగడమే ఆఫస్కాడ ది అంటే నీ నీ కుర్చీలో కూర్చోవడ కుర్చీలో కూర్చొని నీ పని అయిపోయిందంటే మళ్ళీ ఇంటి కది ఎడ సిటీలో నలుగురు కలిసిరంటే అది పండగ కానీ పల్లెటూరులో ప్రతి రోజు పంండగ ఎందుకంటే ప్రతి రోజు ఎవడో ఒకడు కత్తినండడం ఆ రచ్చబండకాో లేకపోతే ఊరి సెంటర్ో రోజు మాట్లాడుకుంటూనే ఉండడు
అవును సార్
సిటీలో అట్లేము ఉండదు అసలు ప్రతి ఒక ఒకవేళ కలుసుకోవాలంటే ఒక రోజు టైం దక్కేటాయించాలా కలుసుకోవడం కోసం అరే ఇలా వీకెండ్ కలుసుకుందాం అంటారు
అవును
పల్ెటూళ్లో అయితే ప్రతిరోజు వీకెండ్ సాయంతం అయితే రస బనకాడ కుప్పలు కుప్ప ఉంటంది జనాారేోడుతతడు మాట్లాడుకుంట న అర్తనే ఉంటుంది
ఆ పొద్దున మాట్లాడుకుంటారు సాయంత్రం మాట్లాడుకుంటారు మంచిగా
అదే మేడం ఇప్పుడు ఎవరు కాలికుంట అడిపోయి కూర్చుంటారు ఆ ఒకక్కరు కూచుంటే వాన పటి లి ఇం చేతనే ఉంటరు
అవును
ఏదైనా ఇంకా పల్లెటూరులో ఉన్నట్టు సిటీలో ఉన్నా మేడమ్ కానీ సిటీలో ఉన్న కమ్యూనికేషన్స్ కొన్ని రకాల ఫెసిలిటీస్ పల్లెటూళ్లలో నుంండవు కానీ హల్త్ పుట్టు పరంగా మాత్రం పల్లెటూరులే బెటర్ మేడం
చాలా బెటారు సార్ పల్లెటూరే చాలా బెటారు కూరగాయల అయితే కూరగాయల విషయంలో పండ్ల విషయంలో అయితే ఇప్పుడు ఎట్లా అసలు ఎ
అవును మేడం సిటీలో ప్రతీదీ కల్త అయిపోతుంది కెమికల్స్ కలిపి పండిస్తారట అది తినేదాగద ట్లే వాడు కెమికల్ కదిపోయిడి అని
అవును
వాడికి ఏమనా అయితే కానీ తెలుతాంది సరే సరేలేదు మేడం ఓకే అదే అడుగుదా అని మాట్లాడి చేసాం ఓకే